ఏం చేస్తున్నారు
ఏం లేదండి బాగున్నారా అండి
మేం బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నామండి మేం కూడా
నీళ్ల విశ్వక
హలో చెప్పడండి టైం వేస్ట్ చేయకండండి
అయయు నిర్త్యోని నిగా ముఖ
హలో
హలో ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్
ఇట్ల ఆగద్దండి ఈ యాప్ లో
ఈ విజ్ఞాన కల నా క్యా విగంధా పండ వాసనా త కా వా పద్వినివారిణ స్వస్థ భా మధురా ధీరాధీర సమర్జిత క్షతవారా సజుదిత సదా పుష్ణ కరుణాది పా దక్షిణ దక్షిణ క్ష దర మర ము భబ చ
హలో మీరు పండగలు చేసుకుంటారా అండి దీపావళి పండగ దీపావళి పండక్కి ఏమేం చేసుకుంటారంండి
మన
లక్ష్మీ పూజ చేసుకుంటారా లక్ష్ ఆ దీపావళి పండగ చేసుకుంటారా అండి
దీపావళి పండగ ఇప్పుడి చేసుకుంటామండి
అదే దీపావళి పండగకి ఏమేం చేసిర్రు కొంచెం చెప్తారా అ
మాకు నోములు లెవ్వండి నోములు ఉన్నోళ్ళకి అడగండి
గురించి కొంచెం ఏమేం చేస్తరో ఏ రోజు చేస్తరో కొంచెం చెప్పండి అండి నోముల రోజు ఏమేం వం
నాక్ గంత ఐడియ ఐడియా లేదండి
ఆ నేను చెప్తా వింటరా అండి మరి మీరు
ఆ చెప్పండి ఇంట
మేము దీపావళి రోజు మంచిగా ప్రొద్దున్నే ముగ్గులు వేస్తామండి.
హ్మ్
మంచిగా వాటి నిండా రంగులు వేస్తమండి. మంచిగా పువ్వుల తో ఇల్లు వాకిలి అలంకరిస్తామండి ఆ తర్వా త పిండి వంటలు అది చేసుకుంటమండి
ఆ
ఇంకా
స సువజ జల ప్రీతంతోోభమాణ హలో ఏ హలో హలో జ సముద్రా సమా రాజ్యా త్రిపురా పీమ సందరీ జ్ఞాన ముద్రా జ్ఞానకం ్యా జ్ఞన జ్ఞేయ స్వూపిణీ హలో హలో హలో వాఛతథ ప్రదాయిని
ఆ మేము ఏమేం చేస్తామంటే దీపావళికి ముగ్గులు వేస్తాము
ఆ
ఇంకా పిండి వంటలు అవి చేస్తామండి ఈ లక్ష్ లక్ష్మి పూజ చేసుకుంటం సాయంత్రం పూట లక్ష్మీదేవిని మంచిగా అలంకరించి గంధము, పసుపు, కుంకుమ, తామర పువ్వులు తెస్తమండి దేవికి నైవేద్యంగా బెల్లము, అటుకులు పుట్ ఆ ఇవన్నీ సమర్పిస్తమండి చాలా బాగా చేసుకుంటమండి దీపావళి పండగ గుడా మేము
మరి దసరా అండి
సండ వెట్ అక్షర దీపావళి పండగ చాలా బాగా చేసుకుంటమండి మేము ఆ తర్వాత చు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని గుడా పసుపు బొట్టుకు పిలుస్తమండి పిలిసి వాళ్ళకి పసుపు, కుంకు కుంకుమ ప్రసాదము అది ఇస్తమండి ఇంకా బొమ్మల కొలువు లాగా పెట్టుకుంటామండి అన్ని చాలా బాగా చేస్ కుంటమండి
దసరా దసరా పండగ మీ దగ్గ
దసరా గుడా చేసుకుంటమండి దసరా తొమ్మి తొమ్మిది రోజులు దుర్గాదేవి పూజలు ఉంటాయండి. దుర్గాదేవి పూజ పూజలు కూడా చాలా బాగా చేసుకుంటాము అండి ఆ ఉపవాస ఉంటము దుర్గా గాదేవి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొడతామండి ఇంకా దేవికి నచ్చిన ప్రసాద దాలు కూడా తీసుకెళ్తామ అండి చాలా బాగా చేసుకుంటాంమండి దుర్గాదేవి పూజలు కూడా ఉ
మీరు వెళ్తారా అండి ఎప్పుడన్నా
ఆ వెళ్తామండి మేము కూడా దసరా అప్పుడు దుర్గామాతను ఇక్కడ పెడతారు కొంచెం దూరం ఉంటది మా ఇంటికి దూరం ఒకపోద్ద అంటే రోజు ఉండము కాని ఒకసారి పోయి కొబ్బరికాయ కొట్టి వస్త త్తం ఇక్కడ గుట్ట ఉంటది మా కాసజ్ నగర్ లో ట్ట అక్కడ రావణాసురినీ కాలుస్తారు ఆ నైట్ అయితే అటూ ఎళ్తాం
ఉ ఉహు టైం పాస్ మటీకే తెలుసా అండి
అంతే అండి ఇగ
రాముడు సీత రామణసూరుని ఎందుకు గాలుస్తారు అనేది మీకేమైనా ఐడియా ఉందా అండి
రామాయణం ఐడియా ఉందండి
ఊ
ఇంకా అండి ఎక్కడ కలుస్తారండి మీ దగ్గర రావణ సూర్యుడు నీ
ఇక్కడ గుట్ట ఉంటది మా కాసజ్ నగర్ లో
ఉ ఆ
త్తమ ఇంగ
చాలా బాగా జరుగు తది కదా అండి
ఆ
అ ఇంకా చెప్పండి అయినాయా అండి వంటలు ఏం చేస్తుంది మీ అమ్మగారు వంట
కందిపప్పు
ఉహు ఇవాళ పాస్టింగ్ అండి మీ అమ్మగారికి ఆ పూజ ఆది ఏసు ఉన్నదా అండి మీ అమ్మగారు తినలేదండి ఇంకా మాకు కూడా బ టింగే ఇంకా వంట ప్రిపేర్ చేసుకుంటున్నామండి మాది కూడా పప్పే నండి ఇవాళ ఫాస్టింగ్
ఎవరు మీరా యాడ తినలేదు ఇంగ ఏం లేదండి ఏం పండుగలు ఉన్నాయండి
ఇంకా శ్రీరామనవమీ ఉందండి శ్రీరామనవమికి దగ్గరలో ఉన్న గుడికి వెళ్తాంమండి రాముడు రాముడికి సీత కి కళ్యాణం జరుగుతుంది దాని వల్ల మనకి అన ఉత్తరేణి యొక్క గొప్పతనం కూడా తెలుస్తుంది ఆ శ్రీరాముడి కళ్యాణం జరుగుతుందండి మా ఊర్లో గుళ్ళో మళ్ళీ సాయంకాలం పూట దేవున్నీ కూడా ఊరేగింపుగా తీసుకెళ్తారండి పల్లకిీలో అప్పుడు కూడా మేము బా ఆండలు అందరం మంగళహారతులు పట్టుకొని వెళ్తామండి
స
నాకు చాలా బాగా అనిపిస్తుందండి అక్కడ విశేషం ఏంటంటే శ్రీరాముడికి ప్రసాదంగా బెల్లం వాటర్ పంచుత రండి అది కూడా చాలా బాగుంటదండి వడపప్పు ఏస్తారండి పెసరపప్పు
ఆ
ఇక మేమైతే బాటిల్ల కొద్ది తెస్తాడండి మా బాబు అయితే
ఆ మీీ బాబు పేరేంటండీ
మా బాబు పేరు సుప్రీత్ అండి బాబుకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అండి అది కూడా ఒక ఆర్టే కద అండి క్రికెట్ లో ఉండడం అంటే మా బాబు చాలా బాగా ఆడతాడండీ
క్రికెట్ కూడా కాదండి స్టడి కూడా ఉన్నాన్న
స్టడీ కూడా ఇంపార్టెంటే అండి స్టడీ కూడా ఏస్తాడండీ న బాబు మా పాప కూడా వేస్తాదండి మా బాబు కూడా ఏస్తాడు స్టడీ
మీ పాప పేరేంటండి అ
మా బాబుకి క్రికెట్ అంటే చాలా ఇష్టం అండి ఇక్కడ ప్లే గ్రౌండ్కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకుంటు ఉంటాడండీ నిన్నయితే ఉగాది పచ్చడి చేసిన తర్వాత వాళ్ళ బ్యాచ్ ని మొత్తం తీసుకొచ్చిండు ప్లాస్టిక్ నిస్ప గ్లాసెస్ తెచ్చి అందరికి సర్వ్ చేసిండండి ఉగాది పచ్చడాని మా బాబు అండి ఆ
ఇప్పుడు ఏం కర్రీ అండి పప్పా పాపడాలు ఏమైనా చేస్తారా మీరు
మా బాబు తినడు అండి మా బాబుకి ఏదైనా వేరే కర్రీ చెయ్యాలండి
ఎందుకు ముద్ద కందిపప్పు ముద్దపప్పు తినడ మీవోడు
ఇంకా అండి చెప్పండి ఇంకేం విషయాలండి
ఏం లేదండి చెప్పాలి మీరే మీ బాబు ఏం చేస్తున్నాడండీ స్టడీ ఇప్పుడు ఏ క్లాస్ అండి మీ బాబు ఏ క్లాస్ ఇప్పుడు మీ బాబు ఏ క్లాస్
మా బాబు సిక్స్ ఫిఫ్త్ క్లాస్ అండి పాప నేమో యూకేజీ
ఆ
బాబు అయితే సిక్స్త్ క్లాస్ అండి
అవునా హోంవర్క్ రాయడా అండి మీ వాడు
హోంవర్క్ మార్నింగ్ రాస్
రేపు హలీడేనా ఏంది సెకడ్ సటర్డేనా
ఆ టూ డేస్ హాలిడేస్ అండి
హస్తి ఇంకేం చెప్పాలి మీరే
మీకు ఫోన్ అయిపోయాంక ఒక పని ఉందండి
ప్రఫ
సరేనండి ఇంతసేపు మీరు మాకు కాల్ చేసి మాట్లాడిన నందుకు చాలా ధన్యవాదాలండి ఓకేనండి
అ అ బస్సులో పోతాందే